పవర్ ఆఫ్ అయి పోయే టైం అయిపోయింద ఫైవ్ థర్టీ అయిపోతుందా
ఆ కవరా పైపందా మాకు లేవలే ఆ టైమింగ్స్ ఉ
ఇంకా నా డ్యూటీకి టైం అయింది అంట్లు తోడుకాలకి
ఏ డ్యూటీ రెండు కాలకు బాల జేసెత్నావ
ఉమ్ మాములుగా ఉండదు మరి
అ
ఉమ్ దే పెద్ది మూవీ చూడాలి రేపు పొద్దున్న అయ్యో బ్యాలెన్స్ అయిపోద్దె మర్చిపోయాను అదొకటి ఉంది నాకు ఈ రోజు పాలెంజే లేవ్ కాదు బ్యాలెన్స్ అయిపోద్ది బ్యాలెన్స్ అయిపోద్ో నావ్వు తెగొతున్నా మెసేజ్లు ఈరోజు ఏందో తరుగత అయిపోద్ అయిపోధ్ అయిపోద్దని ఎప్పుడైపోద్దో తెలియట్లేదు నాకు
మన్లే ఉన్నంత వరకు మాట్డేసుకోవడమ్
ఎప్పుడు నాకు ఎప్పుడైపోయినా ఈ టైం కి అయిపోద్దనే వత్తదీ
ఆ
ఆ మెసేజ్ రాకుండా అయిపోతుంది అయిపోతుంది అని మాత్రం వస్తుంది
అంటే ఇంకా టైం ఉన్నట్టుంది లేకపోతే అవుతుదిగా మెసేజ్
ఇంకో ఎనిమిదో తారీఖుని రోజు మీ డేటా ఎండ్ అయిపోతుంది మీరు రీచార్జ్ చేసుకోండా అని తంది
ఉమ్
ఆరో క్వశ్చన్కి వచ్చాను నేను నువ్వే క్వశన్
అవునా అవును నాలుగో క్వశచన్లోనే ఉన్నాను నేను ఇంకా
అమ్మో నువ్వు ఎందకు నుంచి అసలు రాయట్లేద ఏంటి మాట్లాడతా నేను ఏదో ఒకటి అలాగన్నా రాతున్నాను నార్మల్ గా అంత స్పీడ్ కాకపోయినా పెన్ను కొంచెం కదుపుతున్నాను ఈ కరంట్ పోయి లోపి కూర్చుని రాసేయాలి అది ఏసీ ఆఫ్ చెయ్యాలి లేదంటే నాకు పెళ్ళే
హహ
స్టాప్లేజర్ లేద ఏ సికి అది లేకపోతే డైరెక్ట్ వచ్చేది కరెంట్ కంట్రోల్ అనేది పేలిపోతాయి కదా తెలుసా ఆ
అవును మీ ఏసీకి లేదా
లేదే ఇంచలేదు ఆ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మొన్న లేసి పక్కనఅదుంది చూసావా నువ్వు చిన్ని బాక్స్
ఆ చూసాను
అలాంటివి ఉంటాయి మాకు లేదు అలాంటివి వేయించలేదు మా అన్నయా డబ్బులు సరిపోల అప్పుడు అదఅన్మాట ఏదో కొత్త సీరిస్ ఓ దే నువ్వు చూసావా నేను అప్పుడు షేర్ చేశాను నీ కన్నడ తెలుగు అమ్మాయి కన్నడ అబ్బాయి వత్తంది ఎపిసోడ్ ఇప్పుడు ఎయిట్ ఎపిసోడ్స్ అయినయ్ తెలుసా
మ్ హ్మ్ ఎం వెబ్ సిరిస్ నాకు అసలు గుర్తులేదె ఈ మధ్య అసలు చూడ్డం మానేసాను కదా
కన్నడ భయా అంది అంతకు ముందు నేను ఒక సిరీస్ చూసాను వాళ్ళిద్దరిదే కలిపి ఏదో చెప్పాను కదె నీకు తెగ చూసేదాన్ని అది కంప్లీట్ అయిపోయింది ఏంటబ్బా అది గుర్తుకు రావట్లా అసల
ఏమొ
తెగ చూసిదాన్నే మర్చిపోయనా
నేను ఆహలో మాములుగా ఏమన్నా చూద్దామా ఏం బావుంటాయి అని చెప్పి చేత్నును తీరా చూప్తే అన్ని క్రైమ్ స్టోరీసే ఉన్నాయి
గుర్తుకు రావట్ల నేనే అన్న చూ చూత్తానే గుర్తుండవసలా
మ్
వెంటనే మర్చిపోతాను
నేను అప్పుడు ఏంటి ఇవి బాగుంటాయి అవి బాగుంటాయి అంటే అప్పుడు ఓ కేేసేస్తే ఈ ఆహలో ఉంది ఆహలో ఉందని వచ్చాయ్ రెండు మూడు ఇప్పుడేమో అయ్యేతుకుతుంటే కనబడట్లేదు హ్మ్
ప్రాబ్లం అలగే నేను మళ్ళీ ఒకొసారి చూసినియ్ చూసేత్తన్ తెలుసా తెలియక గుర్తుండదు నాకు అంత మెమొరీ పవరమ్మ
మ్
ఏం చేత్తానో ఏంటో గాని తర్వాత అసలేమన్న మతిమరపు మరం ఉండకూడదు తెలుసా చాలా మదంమైపోద్
మళ్ళీ ఏంటి వీడిది నేను ఫేమస్ లో ఉంటాడు చూడు హీరో వాడిదెదో ఒక సినిమా వచ్చింది ఆహలో బాంటది అని చెప్పి అన్నారు
ఆ గోదారి గట్టు పైనా
అవును ఆ సినిమా ఆ నేను చూస్సాను బాంది
మ్ వాళ్ళ మరదలు తె వాహతానే ఉంటదమ్మ అదోయ్ వాగుడు కాయ
మ్
రు మహ చబ ేనా
కానీ మామూలు పాజిటివ్ కాదు చాలా పాజిటివ్ పర్సన్ లా కనిపిత్తాది అందులో
కదా వేరే వాళ్ళతో వెళ్ళైపోయినా గాని ఆ పర్వాలేదు నేను అమెరికా సంబంధం చేసుకుంటానంటది కదా
అవును
లాస్ట్ కీ ఆడి ఫ్రెండమ్మా అందర్నీ తగులుకుంటాకీ చూత్తాడు ఆడొకడమ్మా
ఉ వాడు కామెడీ కోసం పర్లేదు బాగుంది సినిమాలో. ఏంటి మిగతా సినిమాల్లో అండి. ఇంట్లో ఫ్రెండ్లు గానే ఇచ్చాడుగానే అంత కనిపించలేదు. ఈ సినిమాలో బాగా కనిపించదు.
హ ఆ నేను ఫేమస్ హీరో బాగుంటాడుయనానే.
ఆ స్మైలీ బా ఎత్ కట కదా.
పొన్ను మీద పొన్ను ఉంటుంది, దానివల్ల కందం. , బాగుంటాడు దానివల్ల.
హూ, ఇంకా ఇంకా చాలా ఆఫర్స్ వచ్చినాయంట. చాలా ఆఫర్స్ రిజెక్ట్ చేశానని చెప్పాడుగా.
ఎందుకు.
ఏం మరి ఎందుకు చేశాడో. బెస్ట్ మూవీ తీయాలనేమో.
బెస్ట్ మూవీస్ మళ్ళీ ఎక్కువ పల్లెటూరు స్టోరీసే తీసుకుంటాడా.
అలా అయిపోతుందనే రాజు వెడ్స్ రాంబాయి తీసుకోలేదంట. ఫస్ట్ ఆఫ్ వీడికే వచ్చిందంట.
హుహు
అలా మేం ఫేమస్ అనేది కూడా ఆ బ్యాక్ గ్రౌండ్ లోనే లోనే తీసాను. తెలంగాణ యాక్సెంట్స్. ఇప్పుడు ఇది కూడా తీసుకుంటే. సేమ్ అట్లానే అయిపోతుది. అని చెప్తున్నాడు.
ఆ, ఇది కొంచెం అలాగ ఉందిగాని డెఫి. రెంట్ల, హూ.
హూ.
చూసావా, నేను రాంబాయ ఆ సినిమా.
అదా మా మూవీ రూల్స్ లో సగం చూసానే. సగం చూసేసరికి తర్వాత రాలేదా. ఆ తర్వాత రోజు మళ్ళీ ఇంకొ. సగం చూద్దామంటే. ఇంకా అవ్వలే ఇంక చిరాకు వచ్చి మధ్యలో వదిలేసాను. ఎక్కడ వాళ్ళ డాడీ చనిపోతారు ఆ తర్వాత. తాడేమో పెట్రోల్ బంకులో చేస్తాడు. ఇంకెక్కడ చూస్త. అదే కనపడుతుది. అది ఒకటే చూసాను. అక్కడ వరకు చూసాను అంతే.
ఉహూ, నేన చూడలేదు. చూడాల అనిపించింది గాని. చులే. ఉహు.
ఏంటిది లేచిపోదాం అని అంటాడు. ఈడు వెళ్ళిపోదాని రావవి అంటే ఇ ఒక రోజు ఒక చెప్. చెద్దం మరి ఏం సహన పోతుంది. నాకు జ్వరము తందే. ఇప్పుడు వెళ్ళిపోదాం ఇప్పుడు వద్దు నాకు ఫేవర్ వచ్చింది తర్వాత లేచిపోదాం అంటది.
ఆహా. ఏమో నేను అటు వినలేదే.
ఆ తెగ తిరగిన కదా యూట్యూబ్ లో. అప్పుడుడ సినిమా వచ్చినప్పుడుమ్ మా అసమానాయ్య వచ్చినయ.
ఆ
తెగ నిద్ర వచ్చేస్తుంది.
కొంచం కొంచం ఎనర్జీ తగ్గిపోద్ది. బ్యాటరీ లో అయిపోత ఉమ్
అయిపోతుంది నాలోనే అయిపోతుంది ఇంకొంచెం పనులు చేసి వస్తే ఇంక మొత్తం మొత్తం అయిపోద్ది ఇంకా ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి ఇంకా
ఏమో నేను నీతో వచ్చేయాల అనుకున్నాను కానీ అయ్యేలా లేదు
నేను దాంతో పాటు వెళ్ళిపోదాం అనుకో ఇ నన్ను అయ్యిందా అవ్వో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతాయి
పోలేదు నేన్న వెళ్ళింది నువ్వు ఒక రోజే గ్యాప్ తీసుకున్నావు నాకేన్ని రోజులు పడుతది అని భయం మేస్తోంది మళ్ళీ నువ్వు వెళ్తే నిన్ను అక్క ఎక్కడ అడుగుతాదో అనుకుంటున్నాను
ఒక రోజు అండి రెండు రోలు తీసుకున్నాను సరిగ్గా రాయలేదుగా అక్కడికి వెళ్ళేసినప్పుడు నుంచి ఒక మూడు రోజులు అన్నా అయిపోయి ఉంట ఉంటది సరిగ్గా బుక్స్ ముట్టుకోగా ఓపిక లేకుండా అల ఇలా రాశి
ఉమ్
లేదంటే ఈ రోజు వెళ్ళిపోద్దామని ప్లాన్ వేసాను నేను అసలా అవ్వాల కానీ నిద్ర మాత్రం పోయానమ్మా దానివల్ల కొంచెం బాగున్నాయి లేదంటే పడుకో కాకుండా ఉండుంటే ఈ రోజు మాట్లాడడానికి నాకు అసలు ఊపిరి ఉండేది కాదు నిజంగా నేనేమో ఇరవై నాలుగు గంటలోటి పడుకుంటానేమో చూడు ఇంకా అసలు నిద్ర లేకపోతే మనుషిలో ఉండట్ ఇట్లేద బాబా
అమ్
ఫస్ట్ ప్రిఫరెన్స్ నిద్ర
అవును
కంపల్సరీ ఎయిట్ హవర్స్ స్లీప్ ఆ తర్వాత ఫుడ్ ఈ టైమ్ లో ఏయోటి స్నాక్స్ తినాలి అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ టైమ్ లో కట్ట
మొన్న అక్కడికి వెళ్ళా అన్నాను కదా బర్డేకి చిన్న తిరుపతి అక్కడ ఏంటి ఆ వచ్చే దారంతా ఏంటి మామిడికాయలు తోటలే ఎక్కడ పెడితే అక్కడ మాడికాయలు అమ్మే మరే
ఉమ్ తక్కువ రేటుకి వచ్చినియా
అయి రసాలా అంటా ఏంటి ముందు అడిగాము రెండు వందలకి రెండు వందలని చె చెప్పారు ఇక మా అన్నయ్య మానే వంద వందకి తర అడగ గానే అంత మేము ఏమి అడగలేదు వచ్చేసాము తర్వాత మళ్ళీ ఎక్కడ చూసినా కదా మా దగ్గర డమో రెండు వందల యాభై ఉంది ఇంకా పరక అంటామా పరక అంటే నీకు ఎన్నికాయలు వస్తా స్తాయి తెలుసా
పన్నెండు వస్తాయా
పదమూడు అంట పరక అంటే పరక అ నాకు అక్కడ తెలిదు ఏంటి అక్కడ మా అన్నయ్య ఏమో సరే అని నేను నూట యాభై కా అడుగుతాను బేరమాడతాను అన్నాను సరే అడిగి వెళ్ళు అన్నాడు ఎందుకంటే తీసుకోవాల అనుకుంటున్నాడు రేట్లలో సరిగ్గా చెప్ప చెప్పట్లేదు మామిడికాయలు అంటేనేమో ఇష్టం
ఇంతకీ ఇచ్చారా
అందుకనే అడిగను మములుగ మా అన్నయ్య దగ్గరికేళ్ళడం అన్నయ్య రెండు వందలకి త్ ంటా అంటా అనడం మళ్ళీ ఈవిడ దగ్గరికి వచ్చి లేదు నూట యాభైకి ఇవ్వండి అని ఆడగడం ఆవిడ అన్నిసార్ల అడుగుతున్నానని చెప్పి సర్లే ఇస్తానన్నది ఇంతకి ఏంటి ఇంకొకరు తీేసుకుంటున్నారే రెండు వందలకే తీసుకుంటున్నాడు అతను నా బలే నాక్ కావిడ నూట యాభైకిస్తదని చెప్పి లేదు నూట యాభైే అంటున్నాడు ఆతను
ఆహా అమామ్మా
ఆ నీను అతను ఎలిపోయేదాక చుద్దమ్లే అన్ కున్నా ఆవిడ ఏంటి అటు ఇటు తిరిగితే ఉంటున్నాను కదా అందుకని చెప్ ప్పి ఇస్తనన్నది మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా మాములు నాలుగు కాయలు ఎక్స్ట్రా ఇచ్చింది అవిడ అతనికి
అవునా పోనీలే
మ్ నేనే ఏం చేసాను నూట యాభైకి అవుతుందేమో అని చెప్పను అనుకున్నా నాక కొంచెం సేపు అయ్యాక అర్థమైంద ఓహో అలా ఇచ్చేసింద ఆవిడ అని చెప్పి కానీ ఏంటి నిేను అడిగిన దానికి నూట యాభైకి ఎక్కువే కాయలే ఇచ్చింది బాగున్నాయి కూడా రసాలు అంట
అవును ఏంటి మా అమ్మ చింది మొన్న నాలుగు ఒకోక్కాయ ఇరవై రూపాయలు అంట తెలుసా మొత్తం నాలుకయలు తెచ్చింది అంతే
మాకు పదమూడుకి ఎంత ఎక్కువ కయలే వేసింది బాధ
మొత్తం ఐదు కాయలు మొత్తం కలిచింది వంద రుపాయలకి ఐదు కాయలు తెచ్చిందే
అవునా ఎండీ మొన్న ఎడ దొల్ ఎల్ ళ్ళము అక్కడ కూడా ఏంటి మా డాడీ ఆ పద బంగిలిపల్లికాయలు పదమూడు కాయలు వంద రూపాయలకి ఇచ్చారే
అవునా సరే ఉంటానుండే
మ్